హలో బాగున్నారా అండి
ఆ బా బాగున్నాను
ఇంట్లో వాళ్ళు ఎలా ఆ బాగున్నా మీ ఇంట్లో ఎలా వాళ్లు ఉన్
ఆ అందరూ బాగున్నారు మీ ఇంట్లో
ఆ మీరు బాగున్నార ఆ ఏం వంట చేశా ఆ మా హస్బండ్ పిల్లలు అందరు బాగున్నారండి
ఆ మీ అత్త మామ
యూ అందరు బాగున్నారండి మీ
ఉ ఆ అందరూ బాగున్నారండి మా వైఫ్ బాగున్నారు ఆ.
చాలా రోజులైంది మీతో మాట్లాడి ఎందుకు కాల్ చేశానండి
అవునండి ఇంకేంటండి విషయాలు
ఇంకేంటంటే అవునండి మీరు ఆర్గానిక్ గా అదేమంటారు వెజిటబుల్స్ పండిస్తారని విన్నాను నిజమేనా
అవును అండి
ఏమి అంతా ఆ
అంటే ఇప్పటి కాలంలో ఆ బయట మార్కెట్లో దొరికే వన్ని మనకి మందులు ఉచ్ అంటే క్రిమి సంహారక మందులు అవన్నీ కొడుతున్నారండి వాటి వల్ల చాలా అనారోగ్యాలు ఫాలో అవుతున్నాం నమో
ఊ ఎ ఎక్కడ ఎక్కడ పండిస్తున్నారు అండి మీరు కిందా పైన
పైనండి మిద్ది పైనండి
ఓకే సార్ దానికంటే సపరేట్గా పెట్టారా అండి
అవునండి మొదటగా మేమేం చేసుకున్నాం అంటే పైన మిద్ది పైన స్థలాన్ని సిద్ధం చేసుకున్నామ అండి
ఉ ఓకే
సిద్ధం చేసుకొని మేము ఆ కింద బండలు వేసి కొద్దిగా హైట్ లో చిట్క్రాలు కట్టి బండలు వేసి
ఊ
ఆ దాని చూప్ప గోడల్ లాగా కొది హైట్ వరకు కట్టేసి దన్ని ఇట్టిగా ప్లాస్టిక్ కచింగ్ చేసాము
ఎరువు అవన్నీ కూడా మీరే తెచ్చుకుంటారండి
ఏందండి
ఎరువు ఎరువు
ఆ ఎరువు కూడా తెచ్చి దాంట్లో వేస్తూ ఉంటామండి
ఓడి
మళ్ళీ ఎరువు వేస్తాము అలా ఏమవుతుందంటే అది అంటే మట్టి ఆర్గానిక్ గా మారుతుంది
ఆ
అప్పుడు మేము కావాల్సిన కూరగాయ విత్తనాలు వేస్తాము
విత్తనాలు ఎక్కడ నేర్చుకుంటారండి ప్పడు లోద విారు లేకపోతే మీరే దాన్ని ఫ్రూట్స్ లో ఉం వెజిటబుల్ నుంచి సపరేట్ గా తీసుకొని అది ఎండబెట్టి చేస్తారు కదా అలా ఏమైన్నా చేస్తారు షాప్ లో తీసుకు అంత డైరెక్ట్ దానికే
షాప్ అంటే అది మనకి ఒక ప్ర ప్రత్యేకంగా ఈ కూరగాయలు వ వెజిటేబుల్ క సంబంధించిన విత్తనాలు
అఓకే ఏ ఇత్రరాలనే ద జరుగుతా అడి ఫ్లవర్స్ కాగానీ
ఆ అన్ని ఫ్లవర్స్ గాని ఇప్పుడు ఫ్లవర్స్ ఒక రెండు కుండీలు పెట్ ట్టామంటడి
ఏ ఫ్లో హాస్పిటల్ అండి
ఆ చామంత పోలు
ఆ
రోజా పోలుూ ఆ మరి బంది ఫలుగూడ వేసమండి
హహా పర్వాలేదండి మీరు అన్నిట్లో ఓట్స్ వేసి తరు హ్మ్మ్ అవునండి కొన్ని మందు పట్టకుండా అలాంటివి ఏమన్నా మందులు పాడు ఏమన్నా చలుతూ ఉంటా అర
లేదండి మందు మందులు ఏమి వాడవండి మొత్తం ఆర్గానిక్ గానే పండిస్తాము కాతే ఇంటి ఇంటి మన ఇ సమా మా ఇంటికి సరిపడా కూరగాయలు మాత్రం లభిస్తాయి వాటితో వాటితోనే మెమ రోజు కూర రోజు కూరగాయలు కూరలు చేస్తాము
ఓహో పోనీలే అండి బయట కొనే పని లేకుండా కుండా మీరు ఇంట్లోనే ఫ్రెష్ గా పెట్టుకున్నారు చానా గొప్ప విషయంగా చెప్పొచ్చు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరు చేస్త నండి సిటీస్ లో
అవును ఇంకా మేము వేసే కూరగాయల రకాలు వచ్చి ఆ మొదటి ఇంకా మేము వంకాయలు వేసాము ఆ వంకాయలు కొద్దిగా రోజులు వేసాము అది వంకాయలు ఏమి బానే వచ్చాయి ఆ వంకాయలు అంటే మాకు కావలసిన గనుక ఎక్సర్స్ అయిపోయాయి ఆ తర్వాత కొన్ని చెట్లు తీసేసి మళ్ళీ దాని ప్లేస్ లో మేము ఏమి చేశాము అంటే టమోటా తర్వాత వచి బెండకాయి బీరకా అయి
హ్మ్మ్ హ్మ్మ్ అవునండి మీరు ఎరువు ఎక్కడి నుంచి తెస్తారు మీరే క్రియేట్ చేసుకుంటారు లేకపోతే బయట నుంచి ఏమన్న తెచ్చు
ఆ అది రెండు రకాలు ఉన్నాయండి ఒకటి మన ఇంట్లో నుంచి తయారు చేసుకోవచ్చు
హ్మ్మ్ మీరు తయారు చేసారా అండి
రెండోది ఆర్ అదే రెండు పద్దధతిలో చేసుకుంటాము ఒకటి ఇంట్లో నుంచి తే చేసేవి రెండోది బయట ఆవులు పేడ ఆ తర్వాత చేయి మేకల యొక్క పిసుకలు ఆ అది ఇంట్లో తయార ఎలా అంటే మనం కూరగాయలు వెజిటబుల్స్ కట్ చేస్తాం ఒకటి వేస్ట్ అంత మిగుతుంది కదా ఆ వేస్ట్ ని ఏం చేస్తామంటే బాగా ఔ ఒక బకెట్లో వేసి బాగా మగ్గపెట్టి వాటిలో మట్టిపోయేస్త
ఉ మీరు ఎలాంటి ఎరువు వేస్తారండి మీరు ఇంట్లో తయారు చేసింది వేస్తారా లేకపోతే బయట నుంచి తీసుకోవచ్చు వేస్తారా చెట్లకి మీరు ఇప్పుడు రెండు వేస్తుంటారా వాటికి సత్తు బాగా వస్తాది కదా అంతా సత్
ఆ అవునా సక్కగా వస్తుంది వెజిటేబుల్స్ కూడా బాగా పండుతాయి
ఇక చీడ అవన్నీ పడుతూ ఉంటాయి కదండి చెట్లకి మామలుగా సహజంగా అలా అలా చీడ పట్టినప్పుడు మీరు ఎలా నివారిస్తారు వాటిని
అ
గేటు సౌండ్
ఆ నివారిణి నివారించేది ఏం లేదు ఆ చీడ బట్టి చెట్లని పీకేసి బయట పడేస్తాము లేదా మందులు కొట్టు కొట్టాలి మందులు కొట్టకనే కదా కొట్టకూడదనే కదా మనం ఆర్గానిక్
అవునులేండి
అ
ఈ విధంగా మీరు రోజు క్రియేట్ చేసుకుంటూ ఉంటాం అత్తర
అవును ఈ విధంగా రోజు మేం పండిస్తూ ఉంటాము ఆ అలాగే వాటికి అవాల్సిన మట్టి వాటికి కావాల్సిన ఎరువు ఇంకా కొన్ని రకాల ఫ్రూట్స్ ఆ కూడా వేసి
ఆ చెప్పండి మేడం ఇంటిలో ఎక్కడి నుంచి తీసుకుంటారండి మీరు
మట్టి మట్టి మేము బయట నుంచి ట్రాక్టర్ లో తీసుకొచ్చి వచ్చాము అది మేము కొనుక్కున్నాము
ఆ
అది వాళ్ళు ట్రక్ ఎంత అని చెప్పి చెప్పారు దాంతో మేము సగం లోడ్ సగం లోడ్ తొలించుకున్నాము
వాట్సప్ లో ఒకటిూసమా ఇంకా అండి
ఇంకా చెప్పాలండి
ఆ విధంగా కడితే మట్టి చాలనా సాఫ్ట్ గా ఉండాలి కదండి మామూలుగా అయితే అంత సాఫట్నె సాఫట్నెస్ కోసం ఏమైన్నా మీరు చేస్తా ఉ
అంటే వాటిలో రాళ్ళు చెత్త అలాగే వీటి కట్టు పల్లలు ఇవన్నీ ఉంటాయి చాలా చెత్త పచ్చదర ఉంటాయి వాటిన్నిటిని మేము శుభ్రం చేసేస్తాము సుబ్రం చేైస నట్ మట్టిగా మట్టిని వేసుకొని అందులోరు ఎరువు వేసి కోకో పెట్టు ఆ అది కూడా వాడి మొత్తం కలిపి వేసి వేసాం అంటే చెట్లకి పెరగడానికి అనుకూలంగా ఉంటుంది వాటికి వా వాటరు పొద్దున ఆ సాయంత్రం సాయంత్రం పడతాము
ఆ
వాటి వల్ల ఏమవుతుందంటే ఈ ఎండాకాలంలో డిహైడ్రేట్ అ అయిపోకుండా చెట్లు ఎండిపోకుండా ఉంటాయి
అవునులే అండి మీ ఫాదర్ కూడా దాంట్లో కొంచెం చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని విన్నాను
అవును మా ఆవిడి కూడా నాకు సహాయం చేస్తారు అలాగే ఆవిడ కూడా ఆ చాలా పనులు నాతో పాటు చేస్తా ఉంటారు వాటిలో కొన్ని కొన్ని ఫ్లవర్స్ వాటి అంటే మా పో అవన్నీ అంటే చాలా ఇష్టం ఆవిడ పూలు అవన్నీ బాగా వాటిని ప్రూనింగ్ చేయడం ఆ ప్రూనింగ్ చేయడం ఆ తర్వాత ప్రూనింగ్ అంటే అంటే అది కత్త్తరి తీసుకొని కొమ్మలు ఏవైతే స్ానవరం ఉండయి వాటిని
ఓహో అంటే అవుండేంటి అలా కొయ్యాలి అలా కోస్తేనే వాటికి చిగుర్లు అనేవి తొందరగా వస్తాయి ఇంప్రూవ్మెంట్ అనేది
అవును ఇంప్రూవ్మెంట్ అనేది తొందరగా వస్తుంది
అహ మీ నాన్నగారు ఊర్లో కూడా అదే పన్ ఏమో చేస్తా ఉంటారని విన్నాను మామూలుగా వ్యవసాయ పరంగా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్ త్తు ఉంటారు కదా ఇప్పుడు కూడా అలా ఏమ వ్యవసాయం అండి మీ నాన్నగా
అవునండి మా డాడీ
ఆ స్టిల్ ఇప్పుడు కూడా ఏమన్నా అదే కంటిన్యూ చేస్తున్నారా ఊర్లో
అవును ఊర్లో అంటే అంతకు ముందు హ లేదు లేదు అ తకు ముందు కంటిన్యూ చేసే ఆ ఈ ఊర్లో చేసే వాళ్ళు ఆయిన్ చాలా ర కాలైన పంటలు పండించారు వాటిలో పొద్దు తిరుగుడు కూడా మామూలుగా చిత్తూరు జిల్లాలో చాలా అరుదుగా ఉంటాయి
ఆ
టువంటిది ఆయన పొద్దుతిరుగుడు పండించి వాటి ద్వారా ఆ ఫస్ట్ అమ ఊర్ ల్లో కల్లా వేసింది కూడా ఆయనే
అవునా చాలా గ్రేట్ అండి మీ నాన్నగారు అయితే
సయంలో వచ్చిన కొన్ని నష్టాల వల్ల మేము పట్టణానికి వచ్చేయ్యాల్సిసో చ్చింది
నాలుగద
అవునండి మేము ఒక నగరంలో జీవిస్తున్నాము
మ్ హు అవునా మీనాన గర్ ఎలా ఉన్నారు బాగున్నారా హెల్త్ పరంగా అంతా కూడా ఉ హు ఇంకా అండి ఏం వంట చెసారు ఈరోోజు
చ్చి మేము బెండకాయ్ కూర తర్వాత చ్చి ఆ కాకరకాయ వేపుడు
హు
తర్వాత రసము ఆపలం ఆ అవి వేసుకున్నామండి ఇంక మజ్జిగ కూడ ఉంటుంది కదండి అదే మజ్జిగ్ గూడ
మీ ఫేవ్రెట్ డిష్ ఏదండి
ఫేవరెట్ డిష్ అంటే వెజిటేరియన్ లో వచ్చి అన్ని కూరగాయలు తింటానండి అ ఇవి నాన్ వెజిటేరియన్లో వచ్చి చికెన్ కొంచెం చికెన్ అన్ని మటన్ చేపలు కన్నా చికెన్ తింటూ ఉంటాను కానీ ఫిష్ ఎక్కువ తినాలని చెప్తూ ఉంటారు కానీ అవి కూడ అప్పుడప్పుడు అప్పుడప్పుడు కానీ ఫిష్ ఫిష్ మనకి సరిగ రాక్పోవడం వల్ల మనం మో
ఈ వైఫ్ చేస్తుంది కదండి మీర్ వైఫ్ చేస్తుంది కద
స్తారు నేను చేస్తాను
ఉమ్ ఒకె
ఆ గండ్ అంటే మా వైఫె రుచికరంగ చేస్తారు.
అ అవున ఎంతైనా ఆడవాారు రుచిికే అర్థాలే లేవుని చెప్పారండి
అవునండి ఆ శ సరేనండి తర్వాత కాల్లో మళ్ళీ కలుద్దామండి
ఉమ్ సరేనండి అయితే ఉంటాను